నమస్కారం అండి
నమస్కారం అండి
చెప్పండి ఏం చేస్తున్నారండి మీరు
వాకింగ్ చేస్తున్నామండి షటిల్ ఆడుకుంటున్నాము మీరేం చేస్తున్నారండి
మేము కాలీ దొల్లుతున్నామండి
ఎందుకండి ఎప్పుడు దొరులుతుంటారు ఏమి పనిలేదండి మీకు
లేదండి
అలా ఎలా ఉంటారండి పని పాట లేకుండా
అలవాటు అయిపోయిందండి లైఫ్ లో
సరే అండి తిన్నార అండి
అదే
స్నక్స్
ము
కాఫీలు తాగరా
మంచ తిన్నము అండి
ఉ మంచి పనే అండి ఇంకా ఏంటండి ఎలా ఉన్నారు
బాగున్నం అండి
మేము మా ఫ్రెండ్ గారితో చెప్ షటిల్ అడాము అండి ఇంతవరకు అవునండి మీరు ఏమి చేస్తున్నారండి
మా మేము ఉండే స్వగృహము నందు స్వాప్
మీ మీ స్వరము మంచిగా రావడం లేదండి కొంచము మాట్లాడగలరా
మీ ముండే స్వగృహము నందు కుర్చీలు ఓక్కుతామన్నామండి
అబ్బో ఏంటండి మా తమ్ముడు గారు ఆ ఇంకొక తమ్ముడు గారు షటిల్ ఎత్తుకో నీ లోపలకు వెళ్ళిపోతున్నాడు
ఇంక ఆకలి అయింది అంటాండే
ఓహో ప్రేమించడానికి వెళ్తున్నండి ఇప్పుడు అన్నం ఏంటండి
ఆ తెలియదండి
ఏంటండీ అర్ధం గాలేదండి మీరు ఏం చెప్పినారు
ఏమో అండి వీళ్ళు తినాలని వచ్చి చ్చరండి ఆకలియిందంట
అవున అండి మనం మరి మీరు వెళ్ళరా
మేము వెళ్ళవండి నేను షటిల్ ఆడుకుందాం అనుకుంటాన్న అండి మీరేమంటారు
అండి చాలుగాని
అడుదామనీ కొంచేపు
వద్దండి చేయి నొప్పి వస్తాది ఓకే సమయము నందు అంత సేపు ఆడవలె కూడదండి అవునండి
ఉ రాత్రి పూట ఆడుకుందామండి మనం వీలేందండి వాళ్ళిద్దరు ఆడుకోవాలంటే ఆడుకోరండి మనం ఉంటే మాత్రం పెరుకుంటంటారండి
కదండి నాకు అదే అనిపించినది బాబు
ఉ
ఇచ్చట చాలా చల్లగా ఉన్నదండి
అవునా అండి మా సోఫా మంచిగ మెత్తకుందండి
బ్బ మీరు మీ ఎక్కడ ఉన్నారండి మీరు మీ పీజీ అందు ఉన్నారా బయట ఉన్నారా అండి
లోపల ఉన్నామండి
మీ పని బాగుందండి మేము మాత్రం బయట తిరుగుతూ ఉన్నామండి మీరు అలా వదిలేసి వెళ్ళడం తప్పు కదండి బాబు
మీ మన సంభాషణ పూర్తయిన చో మేము బయట వచ్చెదమండి శబ్దములు రాకుండా మేము లోపల కూర్చోన్నామండి మీరు వీలైనచ్చో మీరు లోపల కూర్చోండడి ఉ అవునండి
మీరు ఏదైనా కథ చెప్పగలరా అండి
కాదేం లేదండి ఈ రోజు ఒకడ చెప్తా చూడండి మా ఫ్రెండు మొక్కజన్న ఉరకబెట్టితే అడిగిందండి నాకు పెట్టుకొనిరా ఉప్పు కారం వేసుకోరా నిమ్మకాయతో అనిందండి
ఉ
సరే అని తీసుకుపోతే నన్నే తిట్టిందండి ఉప్పు కారం వేసుకుపోయిన దానికి
అలా ఎవరైనా వె మీరు ఉప్పు కారం వేసారో గొడ్డు కారం వేసారో అండి పాపం కదు
ఉ
మనుష్యనివరు ఎవరైన అంత తింటారా అండి కారం మరి మీరంత కారం వేసుకుపోయారేమో అండి
కొంచమే వేసుకొని వెళ్ళాం
చూసుకోండి బాబు మీరు మీరు మిమ్మల్ని చూ మీరు చెప్పేది విన్ టుంటే నాకు ఆశ్చర్యముగా ఉన్నదండి
అండి
మా తమ్ముడు గారు వారు కూడా మీ దగ్గరే ఉన్నారా అండి
మీ తమ్ముడు గారు అన్నం తింటున్నాడండి గుడ్డు అన్నం గుడ్డు అన్నం
ఏంటండీ ఇప్పుడు గుడ్డు అన్నం ఏంటండి
ఏమో అండి తింటున్నరండి
మీరు మీకు మీకు టమోటాలు కావాలా అండి
టమాటాలు వద్దు అండి
వంద రూపాయలు అంట అండి
వంద రూపాయాలండి ఎందుకండి
ఏంటండి ఇప్పుడుప్పుడే సౌండ్ పెట్టారు మేము కూడా లోపల కూర్చొని మాట్లాడుతామండి ఇంకేం టండి బాగున్నా రండి
తర్చంటడి అ హాలో ఇద అ కూర్చొని మాట్లాడచ్చుదండి ఎందు ఉండ సోఫా పయిన కూర్చోని మాట్లాడొచ్చు కదండీ
అదే చేస్తున్నామండి
ఏమండి
ఏంటండి
చెయ్యదు మంచి పనండి మీకు శబ్దము లేకుండా ఎంత మంచి మంచిగా ఉన్నామండి మా మంచి మీరు గుర్తించాలండి గుర్తించాలి
మీరు మీ స్నేహితులతో కలిసి కాఫీ తాగడానికి వెళ్తున్నారండి
మీరు రారా అండి
మీరు పిలవలేదు కదండి
నన్నే ఎవరు పిలిచారండి
అవునండి మనల్ మ మీకు నేను మాకు మీరు ఉన్నారు కదా ఇంకెందుకండి
అవునండి నేను అలాగే ఉన్నా అండి మీరు వచ్చినచో మేము వెళ్ళేదము రెండు చుమి వెళ్ళం
మీరు ఎందుకండి ఆవలిస్తున్నారు అంతగా ఏం చేశారు అలిసిపోడానికి
నాకు ఒక కొన్ని రోజుల నుంచి నడుము నొప్పిగా ఉన్నదండి
ఎందుకండి ఎవరైనా ఏమైనా తన్నినారా అండి మీరు చేసినా తప్పుదములకు
మేమేం తప్పుదమ్ములు చేయలే దండి
మీరు మాట్లాడుతూ ఉంటారా మేము మా మా రూమ్ నందు వెళ్లి బాటిల్ తెచ్చుకుంటాం
మాట్లాడతామండి దాంట్లో ఏముందండి మేము మంచి బాలుని మీకు అనిపి పిట్లేదా
మీరు ఇప్పుడు బయటకే వస్త మీకు ఒక నల్ల వస్త్రములు ధరించిన అమ్మాయి కనిపిస్తుందిండి ఆ అమ్మాయి మా రూమ్ లో ఉన్న అమ్మాయి డి మీకు సినిమాలు అరు అడుగుతారు క
అవునండి ఇప్పుడు బయట వెళ్ళి ఫుల్ టాప్ జీన్స్ వేసుకుని వెళ్తున్నా వాళ్ళేనండి
అవునండి
మొహం కనబడలేదండి
ఓ మీరు ఫస్ట్ మీకు మీకు మా అద్ధా లు ఇచ్చకదండీ
మొహం కనబడలేదంటే వాళ్ళు వెళ్ళిపోయారండి మా. స్వగృహ ను
మీరు ఒకటవ ఫ్లోర్ నుందు ఉన్నారా అండి
అవునండి
ఎందుకంటే అప్పుడు
మీకు ఎలా కనపడ్డాను నేను
మా కన్నులు మొత్తం ఉంటాయండి
మీరికి మీరు మీ మీరుండేదా కిక్కిలు తీసిన చో ప్రకృతి కనబడుతుంది.
ప్రకృతి చాలా వికృతంగా ఉందండి చూసానండి
చూద్దాం అనుకుంటున్నాము ప్రకృతిని
లేేదండి
అడి మిందండి
చవ్
హలో ఆ కిటికీ కాదండి మీరు నడిచి రెండ్ బాల్కనీ కిటికీ తెరిచినచో బాగుండేదని
లేదండి మేము కిందకి వెళ్ళొచ్చున్నాము
కిందకి మిళ్తారండి
నాకు వాటర్ర్ కావాలండి.
కిటికీ తీర్చిన తర్వాత కూడా వెళ్ళొచ్చు కాదండి
పుంతండి
కిటికీ తీసిన తర్వాత వెళ్ళొచ్చు కదండి
ఓకే మీ మీ మీ ఆజ్ఞ మేరకు కోరిక మేరకు తీస్తామండి. స
చీ తీసినచో మీకు ప్రకృతి మంచి బహు బాగు కనపడుతుందండి
అవునండి ప్రకృతి చాలా వికృతంగా నా మీదా
మాకు కనబడుతుందండి ప్రకృతి ఎంత అందంగా మైమరిపచ్చేటట్టు ఉందండి. ప్రకృతి అండి. అం అందాలు అన్ని కనబడుతున్నాయండి
మీ వారు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని మీరొ ఒకటే ఉన్నారు
ఎవరం వాళ్ళు కింద ఉన్నారండి నేనే పైకి వోచ్చా సౌ శబ్దములు వస్తున్నాయి ఏమో డౌట్
ఓకే ఎంత మేము ఒక అబ్బాయిని చూసున్నాం వారు ఎంత బాగున్నారు వారి సిగ్గు అయితే ముగ్గురేస్తానండి
అవునా
అ అబ్బాయి చాలా కర్రీ అబ్బాయి చాలా కర్రడే గాని మంచిగా ఉన్నాడండి మోహంలో కలు ఉందండి నవ్వుతుంటే ముప్పై రెండు పళ్ళు కనిపిస్తున్నాయండి
రెండు పళ్ళు పుచ్చిపోయాయేమో చూడండి
అయ్యో పాపమండి.
జాగ్రత్త అండి.
మేము ఇక్కడ ఒక ఒక నల్ల వస్ స్రములు ధరించిన అమ్మాయి కోసం వేచి ఉన్నామండి అప్పట నుంచి.
ఇలా ఎవరి కోసం అంటే వారి కోసం నిల్చున అని చెప్పండి.
పత్తరుకు పచ్చ చొక్కా, నల్ల ప్యాంటు అండి. షూ నల్ నల్ల షూస్ అండి. మీరు షూ షూస్ ఇప్పి వచ్చినా పర్లేదండి మాకు వాళ్ళు. వాళ్ళు అచ్చినచో మేం ఆనందంగా ఫీల్ అయితాము. కానీ వాళ్ళు షూస్ వదిలేసి చెప్పులు తీసుకోవాల్సి మంచిగా ఉంటుందండి.
అంతే అంటారా అండి.
అంతే అండి వాకింగ్ కాదు కదండి మనం పోయేది. పోతే టీ కే ఎళ్తాము. టీ తాగేకి.
ఓకే అండి మీరు ఎలా చెప్పినచో మేము వారు అలా వింటారంట కదండి సో పర్వాలేదండి. వారు వింటారండి. మీరు మీ సమయమును మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి.
ధన్యవాదములు అండి. మేం మీకు రుణపడి ఉంటామండి.